చేపిచ్లా రా బాగ చేప్చిల్లా స్కూల్ లో హగ్ ఏ పిచ్చి పిల్లా స్టేటస్ వచ్చింది నిన్న నా గమ్మున్నానే వచ్చి, తిందురా?
ఏమో నిన్న చేపించిలో మొన్న చేపించిలో
అ ఉన్ననే నేను స్టేట స్ పెట్టుకుంటే చూసి లైక్ కింగ్ కొట్టిల్లు గుండుదో మరి చింటిదో ఎవరది పెట్టిల్లో
మ్
వాలాదే పెట్టినా
ఎప్పుడు రా ఇంటి కి ఏ అన్న పోని ఏడున్నావు అంకుల్ ఒక్కనే ఏ అన్న చేయారు రా నువ్వు ఒక్కనివి తప్పా నువ్వు చేసినావా అందరూ మరి
చేయలే నాకు ఈ మధ్య
తిన్నా
చేేయలేదు బాబాయ్ కూడా
అవునా ఏ బాబాయ్
ఉహు ఏ బాబాయ్ చేయరు నాకు నాగరాజు బాబాయ్ ఒక్కడే చేత్తాడు.
చేసిండా
ఆ ఇ ఈ మధ్య యేయలే ఇంటి దగ్గర నించి వచ్చినాం
ఎందుకు కాలే కాలేజ్ కు పోతాన్నావా ఆబ్సెంట్ ఉన్నా కదా దేయ ఎగ్జామ్స్ ఎప్పుడు గయే అడుగుతాడు కదా
ఆ మళ్ళ లీవు ఉన్నాయా కాలేజీ పోకపోతే మెసేజ్ బాబాయ్కె పోతాది.
ఎందుకు బాబాయ్ నెంబర్ ఇచ్చిల్లా.
ఆ బాబాయ్ వచ్చిన అప్పుడు జాయిన్ చేసిన రోజు
బాపుది ఇయ్యలేదా.
ఆ అప్పుడే చెప్పిండు కాలేజీకి పోకపోతే నా నానెంబరు ఇత్తనాని
ఆ
నాగరాజు బాబాయ్ ఒక్కడే థూ
చింటూగాన్ని కూడా బాబాయ్దేబెట్ ఇక ఇప్పుడే ఏమన్న చూసుకున్నాడరా వాడు
ఏమో అక్క తెలవదు ఇగ ఇప్పుడు హైదరాబాదు కి వచ్చిన కాంచి ఒక్కడే గప్పుడు నా మున్నే చేసిండు చే డిగ్రీ చెల్లదాయి ఇగ ఈ స్కా క్యాస్ట్ ఇన్కమ్ చేపిచ్చినం
ఆ ఏ కాలేజీల ఇత్తళ్ళు ఆహా హనుమకొండల్న మరి ఉంటది అట్నా ఎవరన్నా ఉన్నారా ఫ్రెండ్స్
ఇప్పుడు ఈళ్ళు ఈముంటది గద అక్క
ఏవలు
ఇప్పుడు ఇప్పుడు మా పెద్దమ్మ కూతురు చిలుకమ్మనగర్ ఆమె కూడా ఆమె కూడా అళ్లకే పోతా అంటాంది ఇ ఇద్దరు పెట్టిర్రు వేర్వేరు వేర్ వేర్వేరు గ్రూప్ కాని ఇద్దరు అదే కాలేజ్ పెట్టిర్రు
ఆ కాదురా ఇప్పుడు మరి ఫోన్ ఇట్లా అవైలబుల్ ఉంటది తీసుకోపోతది అట్నా
ఉ ఉండాలగా అక్క ఇగ డిగ్రీకి ఫోన్
అదేరా మరి ఇప్పుడు అవసరం ఉంటది కదా మరే అమ్మ ఫోనే తీసుకుంటదా కొత్తది కావాల
కొత్తదే కొనిత్తరు కావచ్చు ఇగ అది డోక్కు ఫోన్ అదేం వాడతది అది డొక్కు ఫోన్ అక్క అది ఉత్తినే కరాబ్ అయితది
కొత్తది అది పనిచేత్తలేదురా సైడ్ బటన్ ఒత్తుతే కట్ అయితాంది ఫోన్ ఎమ్మటే మంచిగా లేదు స్టక్ అయితాంది.
ఉ
ఆ కరాబయింది అప్పుడే అన్నది అమ్మ నువ్వు తీసుకుంటా అన్నవటగా కొత్తది తీసుకుంటే నీ ఫోన్ చెల్లెకు ఇత్తా అన్నావటగా
ఆ హ్ హ్ హ్
ఏది ఇప్పుడు కొనండి ఇక ఫోన్ అన్నడు
ఉ నేనే అమ్మకు ఎందుకనుంటా
ఆహా అమ్మ అన్నదట నీ ఫోన్ కొనుక్కుంటా అన అంటే నీకెందుకు ఫోన్ ఆ అని ఈ పాతది తీసుకోని అది ఇచ్చి నువ్వు ఈ ఫోన్ కొనుక్కున్న ఇప్పుడు చెత్తే కూడా గంతే ఇక తెల్ల ఫోన్ అది తీసుకొ కుంటడు వాడుకొత్తది తీసుకుంటాడు అని అంటాండు ఎందుకురా నువ్వు వాడి వాడు ఉన్నది నేను వాడల్నరా
ఎందుకు అక్క ఫోను ఆ యూట్యూబ్ ను నాది మంచిగనే ఉంటది ఏమవదు నా ఫోన్ కు
అది నీది నాది సేమ్ ఫోన్ కన్నాది మొత్తం అది ఊసొచ్చింది గమ్ముది
ఓర్నీ
ఆమే గుండు ఎత్తేసింది ఒక్కసారి కాదు రెండు సార్లు ఎత్తేసింది రెండుసార్ అతికిసుకొచ్చుడు అయింది పైన మొత్తం గిడ కోస్త కి ఇట్లా వెళతురు వత్తాంది నీళ్ళ పోతే వత్తది చూసినావ ఓ అట్లా లోపలికి నీళ్లు పోతయి
ఉ నీది ఎయిట్ జిబి ఇంకా నాది సిక్స్ జిబినే
డొక్కు డొక్కు చేసిందిరా అసలు ఎట్లా అంటే ఒక ఐదారు సంవత్సరాలు
నాది ఎట్లునో అట్లే ఉంది మంచిగనే ఉంది.
ఆ ఇప్పుడు వీళ్ళ చేతిలో పెట్టు మంచిగుంటాది.
ఇప్పుడు చెల్లె కొత్త ఫోన్ కొంటే ఇక మంచి మంచి ఫోన్ కొనమని ఇక
ఇది ఇదటిచ్చ అది ఇ స్కాన్ చేస్తాము అన్నట్టు. బాబ్ తిట్టాడా మరి
ఎందుకు తిడతాడు.
ఎందుకు తిట్టరు రా నీ ఫోన్ కొనిచ్చినా వాళ్ళ అంటే అవి కొనిచ్చిన మళ్ళా ఈ సెల్ తీసుకొంటే
అవి అన్నీ అట్లేమ్ ఉండదు హు హు నా ఇష్టం నా ఇష్టం. ఫోన్ ఉంటే చాలు కొత్త అయితేంది పాత అయితేంది.
మరి నువ్వు పాతది తీసుకోవచ్చుగా.
నేను ఆల్రెడీ వాడినా కదా అక్కా
ఆ ఏం ఫోన్ తీసుకుంటాది రా మరి ఏం కొంటావు నిన్ను అడగందే అయితే కొనరుగా.
తీసుకున్నా ఏదో మంచిది తీసుకో నువ్వు తీసుకున్నా ఏం కాదు కానీ మళ్ళా కొనకుండా ఈ మంచి మంచిగానే ఉంది ఫోను స్ట్రక్ గిట్లేమ్ కాలేదు.
ఆ
చెల్లికి ఇస్తే ఇద్దువుగాని, తీసుకునేదో మంచిది తీసుకో అన్నే గానూక పద్దెనిమిది వేలు పెట్టి కొన్నాడట అది ఇప్పటి వరకు మార్వలే. ఖరాబు అయ్యే కొద్ది చేసుకుంటాడు కానీ
కొంటాడు అన్న
ఆ
కొంటాడు అన్న
కొంటాడట్నా
చెప్పలే అని కొంటాడు ఇగ కొన్ని రోజులు వాడుకొంటాడు ఎన్ని రోజులుని వాడతాడు.
అవేమీ గివేమి చెప్పలే తెలిసి ఎప్పుడు కొంటాడో ఏదన్నా ఒకటి చూసుకుంటాడు జాబు
మ్
కాని ఆ శాలరీ పడ్డంగా మంచి ఫోన్ ఫస్ట్ ఫోన్ కొంటాడు. డువాడు. నాకు తెలుసు వానికి ఏమైనా మంచి తిండి కావాలె.
క్హ తిండి ఫోన్. ఫోన్, బండి బండి ఫస్ట్.
బండి కొంటాడట్నా
కొంటాడు. కొన్నాల బండి.
ఆ బండి కొనుక్కుంటుందటనా బండి కొనుక్కుంటే ఇప్పు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అది కాకుండా నిన్న ఫాస్ట్ ఫుడ్ ఎందుకా అంటాంది..
ఏమో చేసుకోని పెట్టుకున్నాడు.
ఆ రోజు నా నాతోటి వేరే అన్నాడు.
ఏమన్నాడు.
ఆ రోజు అల్లే రా అదేం మాట అన్నాడు.
మ్ హూ
వినటానికే అన్నా. ఓహో ఫస్ట్ ఫుడ్ అవన్నీ పటుకొచ్చేసరికి నాకు అర్ధం కాల వీడి ఇక్కడ ఉంటాడా ఏంది అని. నేను అనుకున్నా నాకు చెప్పలే వాడు. అట్టా అక్క అట్టా అత్త అత్త గు గుండు గుండు గుండు
మాట్లాడుతున్నావ్ మేము వచ్చినప్పుడు మాట్లాడినవా అసలు
మామ అదే నాకు తెల్వదు పాస్పోర్ట్ అయ్యన్ని ఉన్నాయి నాకు చూపిచ్చి నన్ను బెదిరిచ్చి నేను ఇగ నేను అనుకున్నా గాని నార్మల్ గా డ్రైవింగ్ రావాలన్నా ఏటన్నా పోవాలన్నా ఉండాల్నటగా వేరే అదర్ కంట్రీస్ కి పోవాలంటే వాడిగ ఏం లేదు డ్రైవింగ్ పర్పస్ ఉన్నాయి అయితేనే సెట్ అయితయి వానికి
ఊమ్
నార్మల్ గా ఏడ పని చేత్తన్నావ్ రా అ మ్యూట్ లో ఎత్తన్ పిచ్చిది చేసినట్టే
స
చింటు గాని తోటి ఆడతాన్
ఊమ్
తర్వాత నీ ప్లాన్స్ ఏంటియ్యి మరి ఇంకొక వన్ ఇయర్ ఉన్నదా
ఊమ్ వన్ ఇయర్
తర్వాత
తర్వాత్ చెప్
తెలవదు అనొద్దు రా తెలవదు అంటే తెలువకుంటనే పోతది. సాఫ్టువేర్ ఆ
ఫాస్ట్ గా చెప్
యాదవ్ సాఫ్టువేర్ వన్ ల్యాక్ ఆ టూ ల్యాక్స్ రా శాలరీ ఫ్రీ ఆ సగం గుండుకే ఆ
ఆ
నైన్టీ పర్సంటేజ్ వత్తే నీకు చదువుకుంటావా రా నువ్వు కొనుక్కోవా రా బండి మరి
కొనడే కొనకుండా ఉంటమా అక్క బండి కొనకుండా
కొనిత్తాడు బావ పాడుగాను
ఆ
కొంటడు బాబు నీకు అడగంగానే ఏంది రా గిచ్చుతాండ్రు తీసుకోవో గుండున్నాట అక్కడికి, మీ దగ్గరకి.
వత్తే తీసుకొత్తా నా ఏం లేదు, కాలేజీ గుడ తీస్కోపోతా
అంగన్ వాడిల దోలి రోజు చికెను, చిప్సు, ఇడ్లీ రోజు ఇడ్లీ కావాలంట, రోజు బింగో కావాలంట, రోజు బిర్యానీ కావాలం అ ఆమ సదువుడు కంటె ఆమె తిండికే ఎక్కువైతయ్ తిండే సగం అయితదిరా
ఉమ్ మరి బక్కగ అయిందిగ అక్క మొన్న వచ్చినప్పుడు
చిగనే ఉం మళ్ళీ నిన్న ఇయ్యాల గుంజింది కొంచెం జెరం వచ్చినట్టై కొంచెం బక్కగా అయిందిర అది వరకు కొంచం మధ్యల మంచిగ ఇద్దరు మంచిగనే ఉన్నారు పండగైన మీ అన్న గుంజిని బానే వత్తయి మాటలకేంది ఫుల్లు మాట్లాడతది అప్పుడు మంచిగ తినేది ఫుడ్ ఇప్పుడేమి సరిగ్గా తినట్లే అందుకు
ఎదల పెళ్లి ఉన్నప్పుడు మంచిగ తినేది ఎదలా పెళ్ళి ఉన్నప్పుడు మంచిగ తినేది
ఇప్పుడు తినట్లే సరిగ్గా